ఆ వినిపిస్తున్నది. ఎలా ఉన్నారండి?
బాగున్నాం మీరెలా ఉన్నారు.
మ్ బాగున్నమండి.
ఏం చేస్తున్నారు? అయ్యిందా?
అయింది తిన్నామండి ఇప్పుడే. మీరు తిన్నారా?
తిన్నామండి.
మీ రూమ్మేట్స్ అందరు తినేసారా?
ఆ అందరు తినేసామండి. ఏం చేసుకున్నారు స్పెషల్ మీరు? అవునండి. మేము పీజీలో ఉంటామంట వర్కింగ్ కదా!
ఆ ఆ అ బాగ ఇప్పుడు ఈ హాస్టల్కిగానీ ఈ హోటల్స్ కి గాని, వీళ్ళకి కొద్దిగా గ్యాస్ వచ్చేసి ఇబ్బంది అయితుంది కదా!
అవునవునండి. ఏం చెప్తారు దాని గురించి అస్ లా ఆ యుద్ధం వల్ల ఇరాన్ యుఎస్ఏ యుద్ధం వల్ల, మాకు మూడు పుట్ల అన్నమే పెడుతున్నారండి. చిత్రాన్నం చేయడము, మధ్యాహ్నం అన్నం పప్పు చేయడం, రాత్రి అన్నం సాంబార్ చేయడము. ఇదే అయిపోయిందండి రోజూ ఇదే పెడుతున్నారు. నాకు మొన్న ఏడుపోచ్చేస వారం రోజులు ఇంటికెళ్ళిపోయానండి. అసల్ తినలేకపోతున్నాము. పెట్రోల్ రేట్ పెరిగిపోయింది. గ్యాస్ ఏంటంటే బయట తినడానికి వెళ్తున్నామండి. ఇప్పుడు, ఫిఫ్టీ రూపీస్ కర్డ్ రైస్ నప్ మాకు నార్మల్ గా దానికి టెన్ రూపీస్ గ్యాస్ ఛార్జ్ అని మొత్తం ఇంతింత అమౌంట్ అని వేస్తున్నారండి.
గ్యాస్ చార్జ్ అని ఏస్తున్నారు సపరేట్ గా.
ఏం చేయాలొ అస్సల్ అర్థం కావట్లేదు. ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో అర్థం కావట్లేదండి. ఎంతో ఉంది తెలుసా! లేదు. లేదండి ఇంకొకటి ఏంటంటే, అప్పట్లో మనకి కరోనా వల్ల లాక్ డౌన్ పడింది కదా!
అవును. అవును.
అలానే, లాక్ డౌన్ పడుతుంది అని మోదీ హెచ్చరిక ఇచ్
అవును అవును ఈ రోజే.
మ్ ఈరోజిచ్చారండి.
హుమ్. మన సైడు కూడానా?
అన్ని చోట్ల మొత్తం. ఏం చేస్తారు ఇంకా గ్యాసుల్ లేవు ఫుడ్ కష్టమయిపో తుంది మనమే కట్టలు పోయిమీద కట్టలు ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నరండి టౌన్ లో అంతా. గ్యాసు బ్లాక్ లో అమ్ము ఎంతో రేట్లుతో అమ్మేస్తున్నారు. కట్టెలు వాడుకుంటున్నారు. రోడ్ల మీదకి వచ్చేసారండి అందరూ. రోడ్ల మీద కట్టలు పెట్టి చేసెస్ వోస్తున్నారు
కానీ సిటీలో అయితే ఇట్లా ఎట్ల పని కోస్తదబా ఇట్లయితే హాస్టల్స్ దట్ టు వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏమి ఇట్లుంటే తో క్యాస్ దొరకలేదు. మేమ్ ఏం చెయాలన్ అంటే మీరేం చేస్తారు అప్పుడు పాపం
మాకైతే ఒకొక్కసారి అనిపిస్తుందండి. ఆ లాక్డౌన్ పడితే, ఉండొచ్చని అంత చక్కగా
ఇంటికెళ్ళిపోవచ్చు
ఆ
పాపం అసలు గ్యాస్ కి మామూలుగా డబుల్ త్రిబుల్ ఉన్న వాళ్ళకయితే కొద్దిగా ఇబ్బంది ఉండదులే గాని సింగిల్ ఉన్న వాళ్ళకైతే టూ మరీ ఇబ్బంది అవుతుంది
పెట్రోల్ కోసం అయితే కొట్టుకుంటున్నారండి పెట్రోల్ బంక్ ముందే
అవును అవును ఇంకా క్యూ కట్టేసినారు మొత్తం
ఇంకొకటి ఏంటంటే ఇరాన్ వాళ్ళు మా కంట్రీలో ఇంతమంది చని పోయారు మేము యుద్ధం ఆపము మేము మా డబ్బులు ఖర్చు అయినా పర్లేము మా బంగారు అంతా అమ్ముకొని మరి ధర్నాలు చేస్తాము యుద్ధాలు చేస్తాము మేమైతే ఆపము అంటున్నారండి మోదీ ఏమంటున్నాడు మీ అందరి వల్ల ఇలా మా దేశంలో ప్రజలందరికీ ఇబ్బంది అయిపోతుంది ఆపుతారా లేదా మా దేశం మీద ఏమైనా వస్తే మేమైతే ఊరికే ఉండము అది ఇదే మోదీ కూడా చెప్తున్నారంట అ ఏమండి ఏం చేస్తారు అవును చాలా ఎఫెక్ట్
అటు నుంచే పెట్రోల్ వచ్చేది మనకు గ్యాస్ వచ్చేది అట్ నుంచే కాబట్టి అవి రెం
గ్యాస్ సిలిండర్ వా పేరు చేస్తున్నారుంటే అసలు వాళ్ళకు తోచింది చేస్తుకున్నారంట
మనల్ని ఎట్లా ఇబ్బంది పెట్టాలనేసి వాళ్ళ టార్గెట్
అవునవును
మా సాయంత్రం ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి అట్లా పెట్రోల్ వేయిచుకుందాం అని వెళ్తే వన్ అవర్ వెయిట్ చేసాం అయినా అవ్వలే అసలుకి ఆ క్యూ కి అది అట్టు ఫోన్ పేలు కొంత మంది దగ్గర క్యాష్ ఉండవు ఫోన్ పేలు ఆ స్కానర్లు పని చేయకుయి ఈవినింగ్ టైమ్ం బ్యా కొంచెం బిజీ ఉట్టి అది పనిచేయలే పెట్రోలు ఏపిచ్చుకొని డబ్బులు అకౌంట్ ట్రాన్సాక్షన్ చేయకకున్న వాళ్ళు పక్కన నిలబెట్టేసిన వాళ్ళని వాళ్ళ చేతిలో క్యాష్ లేదు
అవునవునండి ఇంకొకటి ఏంటంటే కొందరు అయితే ట్యాంకుర్ ఇంట్లో పెట్టుకుంటున్నంట రేట్ అయిపోతుంది అని
అబ్బా అంతంతా వాళ్ళకి ఎక్కడ పెట్రోల్ దంటనే దొరుకుతుందా అంత పెట్రోల్ వాళ్ళకి వీళ్ళేనా ఇచ్చేది.
అవునండి అది వాళ్ళు ఇక్కడ ట్యాంకులు ట్యాంకులు కొనుక్కొని బ్లాక్ లో అమ్మడము
ఆ వాళ్ళకి ఇప్పుడు యూజ్ అవుతాయి ఎట్లా బ్లాక్లు అమ్ముకొని డబ్బులు వేసుకోవాలని చెప్పి
అవున అవును అదైతే నిజం
ఆ అది సిలిండర్లు ఏమో వీల్లు అటు ఇటు పోయి అంత మిడిల్ క్లాస్ వాళ్ళ మీదనే పడేది మొత్తం ఇప్పుడు
అవునండి
ఆ హయ్యర్ అంతా వాళ్ళంతా ఎట్లా అంటే బ్లాక్ లో కొనడము స ఏదో ఒకటి చేస్తారు వాళ్ళకే ఇబ్బంది ఉండదు ఈ మడిల్ కలాస్ డైలీ లేబర్ల్స్ వల్ు ఉంటారు వాళ్ళకే ఇప్పుడు మొత్తం ఎఫెక్ట్ పడేది
ఆ అదైతే నిజం
అ అంటే వాళ్ళకి రెండు లేని నడవదు ఆ దట్టు ఈ గోల్డ్ రేటు కూడా ఆ యుద్ధం వల్ల డౌన్
అప్ అండ్ డౌన్ అయిపోతుంది ఒక రోజు పెరిగిపోతుంది ఒక రోజు ఫుల్ డౌన్ అయిపోతుం
ఆ డౌన్ అయిన రోజు కొందామంటే అక్కడ ఎవరు అమ్మట్లేదు. ఇగో మీ అమ్మమ్మని చెప్పేసి బాగా ఫోన్లు చెస్తున్నారు మరి అలాంటప్పుడు ఎందుకు డౌన్ చేయడం ఊరికెళ్తే అయిపోతుంది కదా
అదే అదే ఏ అంటున్నారండి గోల్డ్ రేటు తగ్గుతుంది అని ఎందుకంటే ఇరాన్ వాళ్ళు యుద్ధం కోసం వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ మొత్తం అమ్మేస్తున్నారంట వాళ్ళ అంతా కుడా తెగిచ్చర్ చేస్తారనమాట
అక్కడ అమ్మేషినారంటే మనకి ఫుల్లు తగ్గిపోతాయి.
అవునవునవును ఎందుకంటే వాళ్ళు దానికి వాళ్ళకెక్కువ ఉన్నట్టు వాళ్ళ దగ్గర బంగారంతా
అవునవునవును
వచ్చే కొద్ది ఇక్కడ తగ్గుతా ఉంటది వచ్చేస్తది అన్మాట
అయితే వాళ్ళ అమ్మాలని కోరుకుందం
అవునవును అసల్ చనా టైట్ అయిపోయింది ఈ మధ్య బంగారంటే వామ్మో హ్మ్ అసలు ఏం కొనేటట్లు లేదండి.
కొనటట్టే లేదు నిన్న వన్ థర్టీ ఫైవ్ ఏమో వండింది నిన్న మధ్యాహ్నం వన్ ట్వంటీ నైన్ కెమో వచ్చింది మళ్ళీ వన్ అవర్ ఆఫెన్ అవర్ కు టెన్ థౌజండ్ అలా పెరిగింది
అవునవునవును
వన్ డే కి అట్లా చేంజ్ చేస్ అయిపో అ ఏ దానికి స్టెబిలిటీ లేదు
ఇంకేంటండి మీరు పండక్కి ఊరికి ఎళ్ళలేదా
ఏ ఎళ్ళలేదండి ఈసారి ఇక్కడే ఉన్నాం
అవునా అంతా అక్కడే చేస్
ఇ ఇంక ఇప్పుడున్న ఈ పోసిషన్ దీనికి ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ ఉండడమే బెటర్ అనిపిస్తుంది. ఈ పెట్రోల్ దొరకడం లేదు ఒకటి ఇంక కొన్ని రోలు పోతే ఆటోలు కూడా తిరగవు నాకు తెలిసి
అవునవును తిరగవు తిరగవు అందరు బస్సుల్లో ట్రావెల్ చేయా వెళ్లాల్సి వస్తది బస్సుల్లో
బస్సుల్లో కూడా అవి కూడా ఇన్ని రోజులు నడవవు ఇవి కొంచెం రన్ అయేంత వరకే పెట్రోల్ ఇవన్నీ రన్ అయ్యేంత వరకే
ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు లాక్డౌన్ అయితే ఖచ్చితంగా పడుతుందండి
ఇప్పుడు ఇవన్నీ టైట్ అయినాయి అంటే ఆటోమేటిక్గా ఎక్కడ ఉండాల్సిన అక్కడ అక్కడే ఉంటారుంగా
అవునవును
హ్మ్మ్ ఇంగా అది లాక్డౌనే ఇంకా
హ
మనమే మాక్సిమం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా లీటర్ పెట్రోల్ అయితే కంపల్సరీ కావాల్సిందే మనవి మన ఊర్లో మన చుట్టుపక్కల తిరగాలన్నా కుడా బయటికి ఎళ్లాలన్నా కుడా ఇగ ఎటైనా ఊర్లకు పోవాలంటే ఇంకా కయితే ఇంక
ఆ ఆ అదయితేనే అమ్మ ఆ పిల్లల్ని పట్టుకొని అది కూడా ఈ ఎండాకాలంలో అవుదండి ఎక్కడికి ఇంట్లో ఉండడం మంచిది
ఎట్టు తిరిగి ఊకే ఇంట్లో ఉండడం గమున ఉండడం మంచిది
అవును
హ్మ్ ఉహ్మ్
ఇంకేంటండి సమ్మర్ హాలిడేసు ఏమి ఎక్కడికి వెళ్ళలేదా
తిరుపతికి ఒక్కటే ఏళ్ళాలను
అవునా తిరుపత అవును తిరుప అమ్మో ఈ కాలపులో వెళ్ తే చనా రష్ ఉంటుంది
అంటే సమ్మరు హాలిడేస్ ఇవ్వకముందే ఏళ్ళాలి ఏళ్తే మరీ పిల్లలకు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు అంటే కర్ణాటక ఇచ్చారు మన ఆంధ్ర తెలంగాణ స్టార్ట్ కొలే హాల్డేస్ మాక్సిమం ఏప్రిల్ ట్వంటీ అంతే ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ వన్ వర కు రన్ అవుతాయ్ స్కూల్స్ అ తర్వాత నుంచి ఇంకా స్కూల్స్ ఆలోచిస్తే ఇంకా రష్ ఎక్కువ ఉంటది ఏళ్తే ఆ లోపలే ఏళ్ళాలి హ్మ్ ఇంక మళ్లీ ఆ త తర్వాతం టే ఇప్పుడే నైన్ టెన్ అవర్స్ అనేసి అంటున్నారు దర్శనంకి
హ్మ్
సాటర్డే సండే అయితే ఫుల్లు రష్ ఇంగ ఆరోజు టికెట్లు దొరుకుతాయో లేదో కూడా డౌటే
అవును ఉహ్మ్
తే నార్మల్ టైమ్లో ఏళ్ళాలి
అవును నార్మల్ టైమ్లో ఎళ్తేనే బెస్ట్ పిల్లల్ని తీసుకొని అంత రష్లో అస్సలు వెళ్ళలేము
అస్సలు వెళ్ళకూడదు ఇంక తలకాయ నొప్పి వెళ్తే నార్మల్ టైమ్‌లో వెళ్ళాలి ఇంకా మండే టూ టూస్ డే వర్కింగ్ డే లోనే వెళ్ళాలి ఎళ్తే
అవును మీరు తిరుపతికెళ్తే ప్రతిసారి కత్తెర్లు ఇస్తారా లేదా ఇంట్లో కొందరు మాత్రమే ఇస్తారా
కత్తెర్లిచ్చా నేను మొన్న ఎళ్ళినప్పుడు ఓన్లీ కత్తెర్లిచ్చా మా పాపకైతే గుండు చేయిచ్చా మా ఇంట్లో టోటల్ ఫైవ్ మెంబేర్స్ ఇచ్చారులేండి లేడీస్ వచ్చేసి ఓన్లీ కత్తేర్లే ఇచ్చింది
అవును అక్కడ అందరూ లేడీసూ గుండ్లు ఇవ్వకూడదంట అసలు ఇస్తే కత్తేర్ లే ఇవ్వాలి కొందరైతే గుండ్లు కొట్టిచేసుకుంటారు అని అలా చేయకూడదంట
ఆచారం ప్రకారం అసలు లేడీస్ అక్కడే కాదు ఎక్కడ ఇవ్వకూడదంట కత్తెర్లు ఇవ్వాలంట గాని గుండు ఎ క్కడ చేయిచుకోకూడదు అంట ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ కానీ కొంతమం అది అంతే ఇంకా ఇస్తాఉంటారు వాళ్ళ నమ్మకం
అవునండీ
హ్మ్ మీరు కూడా ఎళ్ళినప్పుడు కాద్
ఆ అంతే మేము ఎప్పుడు అంతే అండి
హ్మ్ ఊహ్మ్
సరే అండి అయితే ఓకే అండి ఉంటామండి
ఆ బాయ్